ఏ
హలో అండి హాయ్ండి బాగున్నారా
బాగుంన్నండి. మీరు బాగున్నారా
ఊ బాగున్నామండి, ఏం చేస్తున్నారు.
నేనా అండి. ఇప్పుడూ ఏం చేస్తున్నంటే, ఇక డిన్నర్కీ ప్రిపేర్ అవుతున్నా. ఏం చేయాల్నో అని ఆలోచిస్తున్నా కూర్చొని. మీరేం చేసిళండి పొద్దటి నుండి.
పొద్దునయితే మేమైతే కర్రీ ఒకటీ చేసినం. ఇవాళా సండే స్పెషల్ గాబట్టి తల్కాయ కూర. ఆ పూరీ తల్కాయ కూర, పూరీ, చపాతీ ఇంకా అం గా పాప్ చూడాలని. అంటే ఇంగా ఇంక ఎక్కువేం చెయ్యలే సండే కాబట్టి అది ఇంగా నైటూ చూడాలే ఏం చెయ్యాలనో ఇంగా. ఇది ఎట్లాగో తల్కాయ కూర అయిపోద్ది కాబట్టి నైటు ఏం చూడాలి. చికెన్ అన్నో మళ్ళీ మటన్ అన్నో.
అవునా
మీది
నేనూ మార్నింగ్ దోశ చేస్నా ఆ పల్లీల చట్నీ చేసినా. మధ్యాహ్నం ఇగ ఒక బాయిల్డ్ ఎగ్ చేసి కర్రీ చేసేసినా. ఇగ ఇప్పుడు కర్రీ అయిపోయింది ఏమన చి ఎం చేద్దామా ని చూస్తున్న
మార్నింగ్ అయితే కర్రీ నీళ్ళే
మార్నింగ్ అదే చెప్పినా కదా దోశ తిన్నం మేము
ఊ
మధ్యాహ్నానికి ఆ అదే ఎగ్ ఎగ్స్ ఉండే ఎగ్ కర్రీ చేసినా. ఇప్పుడు కొంచెం వా వాతావరణం చల్లగా ఉన్నది కదా, అట్ల వాకింగ్ లాగా చేస్తూ చికెన్ తెచ్చుకుందామా అని అనిపిస్తుంది. చల్లగుంది కదా వాతావరణం.
అవును అంటే మార్నింగ్ కర్రీ ఏ తిన్లయితే
మార్నింగ్ అదే ఎ మార్నింగ్ ఇగా మేము మార్నింగ్ కంటే టిఫినే చేసినాం కదా, మధ్యాహ్నానికి ఎగ్ కర్రీ చేసినా.
అదే ఇగ చికెన్గా మటన్ హోన్లిదేన ఇగ
ఏంటిదండి ఆ ఆ ఎగ్గే గానీ ఇప్పుడు చి చికెన్ చేద్దామని చూస్తున్న, ఏదైనా డిఫరెంట్ గా.
ఉహు అంటే డిఫరెంట్ గ అంటే ఓన్లీ నార్మల్ గా చేసే కర్రీ తెన లేకపోతే మొన్న స్పైసీగా, ఇప్పుడు పకోడి లెక్కనో, లేకపోతే లాల్ చికెన్ లాలిపప్పు అట్లా చేస్తారు చూడు వెరట్ వెరట్ ఐటమ్స్ అట్లా చేసరా?
ఆ యాక్చువల్ గా నే నేను చికెన్ కర్రీ అనేది మంచి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏసి అట్ల చే చేస్తాం కదా మ్యారినేట్ చేసి. అట్ల కాకుండ ఓన్లీ ఇప్పుడు అన్ని మ్యాగ్నేట్ చేస్తయి ఇలనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నేస్ ఏషి కొంచ్ పెరిగ్ ఏస్ చేసి మ్యాగ్నేట్ జెసి కాసేప్ ప కన్ పెట్టి కొ కొంచం ఆయిల్ ఎసి, ఇవ్వన్న లేసి ఫ్రై చేద్దామని చూస్తున్నా.
ఉహు
కొంచం నిన్న కొంచం చేసిన బెండకాయ పులుసున్నది. ఇగ దానికి ఇది స్టఫ్ మంచిగుంటది కదా అన్ చెప్ పేషీ చేద్దామని అనుకుంటున్నా ఇగ జుడాలన్నదిలిసి హైదరాబాదులా వర్స షం పడతానట్టున్నది కావచ్చు కదా
అవునును అసలు వెదర్ బాగా కూల్ ఉన్నది అసలు ఇవాళ వెరెటిగా ఉంది అసలు ఎప్పుడు అసలు ఇది ఎండాకాలమో మరి ఇంకాలమ తెలు తెలేదు అసలు ఇంత వెరెటిగా ఉన్నది మొత్తం ఇప్పుడు చల్లగా ఉన్నటుండి ఎండలు లేస్తదీ ఇగ ఉక్క పోస్త తాంటదింగా ఉబ్బరి తాంటదింగా
అవునవును ఇగ మనకు కొంచం వర్షం పడితే ఇబ్బందే మా ఎండగొట్టి కొట్టి వర్షం పడ్డా ఇబ్బందే వర్షం కొట్టి కొట్టి ఎండబడ్డా కూడా ఇబ్బంది
ఇప్పుడు చల్లాగా ఉన్నదంటే ఇంక మళ్ళా ఉడకపోజలే తెలుసండిపా అసలు ఎన కాలంగాద నమ్మాలే అంతంతన్నీ
ఉ అవునవును
మనం ఇగ మేమంటే కొంచం పైన మా బిల్డింగ్ ఉంటది కాని మా కూల్ ని ఉంటది కాని ఇక రేకులు ఇల్లు అయినా ఒకటే స్లాప్ ఉన్నళదైనా చాలా ఇబ్బంది ఉంటది ఉడకపోతకి వేడికి
అవునండి పాపం అంటారు కాని వాళ్ళ పరిస్థితి వాళ్ళకే ఉం టది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి కదా
కరీస్ ఉండవు కలిసి ఉండవు అవివి ఇవి
ఉమ్ రేకుల అయితే గోరం గ దండి అమ్మో ఒక్క నిమిషం కూడా ఉండలే కాని పెంకుటిల్లు పర్లేదండి కొంచెం చల్లగా ఉంటది
ఉ మనం తట్టుకోలేం వాటికి బొ
అవునవును కరెక్టే కరెక్టే ఇగ మనంమన బిల్డింగ్లుండి మనము అక్కడికి పోవాలని వాళ్ళ ఇంట్లో ఉన్ ఉండాలన్నా కూడా మనకు ఉండబుద్ది కాదు కా స్టార్ట్ గాలే ఇగ మేలయితే మొత్తం ఘోరాతి ఘోరంగా ఉంటాయి కావచ్చు కదా
ఉ ఏం లేదు గాని ఇప్పుడు మనకి ఇగ మనమన్నా కర్రీస్ అటిటు కంట్రోల్ చేసుకోతాం కాని ఫ్రిడ్జ్ ల పెట్టాల వి చేస్తాం కాని ఇక రేకులు ఉన్నోళ్ళకి స్లాప్ ఉన్న వాళ్ళకి అయితే కర్రీ సాగవు పాలు పలుగుతాంటయి చాలా ఇబ్బంది అయితది వాళ్ళక్
అవునండి ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి మనం అన్ని అల్ల పెట్టుకుంటాం
వాళ్ళకిగ ఫ్రిడ్జ్ ఉన్నా కూడా కొంచెం కష్టమైతద్ ఎంతైనా బో రేకులు అంటే తట్ కొలెం మనం
అవునండి అవును కానీ మా దగ్గర కూడా కింద చూసినండి వాళ్ళది స్లాబ్ ఇల్లు పాపం ఎప్పుడు చూడు మా కిందొచ్చి కొంచెం కూసు కా చేర్లు ఎసుకొని కూర్చుంటారు వాళ్ళదయితే మస్తు వేడి ఉంటది కావచ్చండి లోపల పాపం అనిపిస్తది నాకైతే చుస్ స్తాంట నేను మాకి మా అపార్ట్మెంట్ పక్కన చూస్ తాంట వాళ్ళను మస్తు ఇబ్బంది పడతాంటారు వమ్మో ఇగ మనము ఇల్లా ఉమ్ ఎల్లుండి మనకు ట్యాబ్స్ ఫెసిలిటీ అన్నీ ఉండే వరక్ ఏర్పడతానో లేదుగాని ఒక్కరయితే బయట్ నుండి నీ నల్లాల్ నుండి నీళ్ళు తెచ్చు కోవడం గాని ఆ డ్రమ్ములు నింపుకోవడం గాని అవైత్ తే మస్తు ఇబ్బంది ఉంటది కదండి ఇంకా మనకు ఇంకా హా ఇంకా ఎండక్ కాలం స్టార్ట్ అయితే ఇంక వాటర్ గూడా ఆపేస్తారు మంచినీళ్ళు గూడా ఎక్ క్కువరానే రావవ్వి
ఆ ఇప్పుడు ఎండాకాలం గదా అదొక్ ఇబ్బందుంది అసలు మనకి
ఉమ్ ఒక్కొక్కసారి మాకు కూడా రెండు రోజులక్ ఒక్క ఇంతక్ ముందుకైతే ఒక్క రోజు తప్పి ఒక్క రోజు ఇప్పుడు రెండు రోజులకు ఒక్కసారి వస్తుందండి నల్ల
అవును మాకైతే మొన్నయితే త్రీ డేస్ రాలేదు వచ్చినా ఎర్రగా వచ్చింది బాగా ఎర్రగా ఉన్ వై నీళ్ళు అయితే బట్ నీ స్మెల్ దాన్ ట్యాంకులు కడుగుతాన్లో మరి ఏం చేస్తాల్లో తెలవదు కాని మస్తు ఎర్రగా ఉన్నాయి నీళ్ళు వేస్ట్ చేసినా అసలు నీళ్ళే తాగాలే మా మాకు బోర్ ఉండబట్టి నయమైంది గానీ ఆ బోర్ ది కూడా కష్టమయిపోయింది తాగలేకపోయినమ్ అమ్మో క్యాన్ తీసుకొచ్చుకునేది బెటర్ అయింది మాకైతే
అవునా అండి మీరు చిన్నగున్నప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్ చూస్తారా ఇప్పుడేమన్నా ప్రోగ్ టీవీలో ఏమన్నా ప్రోగ్రామ్ చూస్ స్తారా అండి
ఆ ఇగా ఈ మొన్న ఉగాదికైతే మస్తు వచ్చినాయి మూడు మా టీవీలు వచ్చినాయి ఈ టీవీ జెమిని టీవీలో మూడు టీవీలలో మంచిగా వచ్చినాయి పొద్దునా కాకపోతే ఏంటంటే సేమ్ టైమింగ్స్ ఏత్తాలండీ ఒక్క టైమింగ్ కే మూడు ఛానల్ ఏత్తాల్లండీ కానీ ఇబ్బంది ఇబ్బంది అయితే చూడాలన్నా కూడా
ఇప్పుడు హాట్స్టార్ అయితే మనము కాసేపు అయి ఆ మనం కావాలన్నప్పుడు చూసుకోవచ్చు కదండి హాట్స్టార్ అ యితే మాటివి అయితే ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు మరి జీ తెలుగులో కూడా జీ జీ లైవ్
జీ ఫైవ్ ఉంటది జీటెల్ లో జీ ఫైవ్ ఉంటది మాటివికి హాట్ స్టార్ ఉంటది జెమిని టీవీకి అది మన
సన్నెక్స్ట్ ఆ
ఆ
ఉహూ అవునా అంటే మీరు ఏమన్నా జీ తెలుగు సీరియల్ ఏమైనా చూస్తారా
నేను ఒక సీరియల్ చూస్తున్న అండి మన ఇది అందులో అమ్మ పాప కోసం చనిపోతది ఒక తల్లి దాని ఆ సీరియల్ పేరు మన నిండు నూరేళ్ల సావాసమా మస్తు ఉంటదంటడి ఆ సీరియల్ అసలు ఆమె ఆమె చిన్న ప్పుడు అనాదగా పెరిగి ఆ పో ఒక అబ్బా పోలీసు ఆయనని పెళ్లి చేసుకుంటది అందులో మళ్ళీ ఈ పిల్లల్ని కూడా అనాధ పిల్లలని తీసుకొచ్చుకొని సాకుతాది అదే అనాధ పిల్లలో ఆమె ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది ఆమెను చంపేస్తే ఆమె చ చనిపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటాది సీరియల్ ఇప్పటికిీ నడుస్తా ఉంది
అవునా అండి నేను వాళ్ళ చూడగాని కార్తీక దీపం మస్తుండేయి కదా
ఆ ఫస్ట్ ఇ చూసినా ఇప్పుడు ఇ కుత్తనుం
నెక్స్ట్ ద బొమ్మరి ఇల్లు ఎట్లాంటుందండి
ఏ మండది జూలేె బ్రహ్మమూడి అయితే అప్పుడు బాగుంది కానీ ఇప్పుడు మళ్ల పిల్లలు పెరిగినక కూడా చూడబద్దు తెలిదు అసలు
అవును ఏదైనా ఫస్ట్ ఏదైనా ఫస్ట్ కొంచెం మంచిగా ఉండే ఇది వరకు నేను కూడా మంచి చిన్ని ప్రోగ్రామ్ చూసేదిండి నేను మా బిడ్డ ఇద్దరం కసి చిన్ని ప్రోగ్రామ్లు బాగా చూసేది ఇక అది ఎప్పుడు ఆమె కావ్యలే పో తప్పండ ఆ ఇంట్రస్ట్ ఏ పోయింద సీరియల్
ఆ
ఇప్పుడు వేరే సీరయలు ఇది కూడా గుండె నిండా గుడి గంటలు చూద్దాం అనుకుంటాను అది కూడా బాగుందని చాలామని చెప్తాళ్ళు
ఆ
హ ఇంకేంసరల్ ఇస్తారంండి జెమిని టీవీ లా
జమరెడ్డిలో చూడడం కాని మాటు ఇలునే ఇదే ఈ మన గుండె నిండ గుడి కంట సీరలు చూస్తాం ఇంకా బ్రహ్మమూడి కూడా అదివరకు చూసేది కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినాక చూడబొద్దుగా అట్లా అసలు దాన్ని అదొకటి చూడట్లే గుండె నిండ గుడి అంట్లో బాగా వం
అవునా ఇంకాండి ఇంకేం చేస్తాలు ఇంకేమనా బట్టలు మరత పెట్టే పనులు గాని ఇంకేమన్నా అయినాయా
వస్తున్నామండి తమ్ముడికి ఏమన్నా తినాలినిపిస్తుంద అంటే భక్ష్యాలు వేస్తున్నా మళ్ళీ ఉగాదికి ఉండే మళ్ళా పూర్ణం ఉండే ఆ పూర్ణ తోట చేసి మళ్ళా భక్ష్యాలు చేసి పంపిస్తాం అని చూస్తున్నాం అదే
ఆ మ్మ్ భక్షాల మీకు చేయడం వచ్చా అండి భక్షాలు
ర్ణం ఉండాలె రెడీగా పూర్ణం ఉన్నది ఉంటే మనకి చేసుకోవడానికి ఈజీగా అయిపో టది కద
ఇప్పుడు జూడు మొన్న ఒకసారి జెత్తనైతే మొత్తం పెననికే అతుక్కున్నది
రెడీగా పూర్ణం ఉంటే మనకి చేయగలుగుతాం పూర్ణం మళ్ళా పూర్ణం ఉన్నూ ద పూర్ణం చేసే టైం కి బెల్లం ఉండాలె మనకి అది పప్పు ఉండాలే సమానంగా అవి చేసేది ఉంటే నాక ఎంబటె చేయ్యగలుగుతా అది రేక పోతే కష్టమైద్ది చపాతి చేసారు చేయాలన్నా కూడా
అంటే గోధుమ పిండా మైదా పిండా
అదే గోధుమ పిండండి మైదా పిండి రాదు ఎక్కువ అసలు
అంటే గోధుమ పిండి తోటి కొంచెం ఆ లడ్డు గా మందంగా వస్తాయంటరు నిజమా
ఉ వస్తాయి గనీ కొంచెం ఎర్రగ కాలుతాయి బాగా కాలుస్తా అంటే మనం పె పెన మీద వేసేటప్పుడు కాలుస్తా అంటే బాగా ఎర్రగా అయితాంటై
ఓకే అండి ఉంటాను